హలో
హలో
ఆ చెప్పండి
హ్మ్ తిన్నారండి
ఆ లేదండి ఇంకా ఇంకా టైం అవ్వలేదండి
అంటే నార్మల్గా వన్ ఆ టైం లో పెట్టేస్తారు కదండి
అవునండి ఇంకా వన్ అవ్వలేదు కదండి ట్వెల్వ్ ఫార్టీనే అవుతుంది
అవునా అండి ఏం జేసారండి
తెలీదండి నేన్ ఇంగా కిందకి ఎల్లలేదండి
అవునా అంటే నార్మల్ గా మెనూ ఉన్ టది కదండి మెను ఏం లేదా
మాక్ మెన్యూ అంటూ ఏం లేదండి ఎవీ ఆఫటర్నూన్ ఎవ్రీ డే ఆఫటర్నూన్ సాంబార్ రైస్ సాంబార్ రైస్
రొటీన్ గా అదే ఎప్పుడు అంటే బోర్ కొడుతది కదండి
ఆల్రెడి బోర్ కొట్టేసిందండి
అవునా మరి ఒకసారి మెను చేంజ్ చేయమని చెప్పండి అంతేగా
మా పీజీలో మా మాట వినేటట్టుంటే ఇంకెందుకండి
పీజీ రెంట్ పే చేస్తున్నారుగా అడగొచ్చుగా అడిగే రైట్స్ ఉంటాయిగా మీకు
రెంట్ పే చేసినంత మాత్రాన మనంమేమి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పే చేయ్యట్లేదు కదండి
అంటే ఏదైనా వార్ చెప్పినంత వార్ చెప్తున్నారు కాబట్టి మీరు పే చేస్తున్నారు కాబట్టి అడిగే రైట్స్ ఉంటాయి కదా ఈ ఫుడు బాలేదంటే బాలేదని చెప్పడం
బాలేదని చెప్పడంలో కరెక్టే బట్ నాకు ఈ ఫుడ్ ఒద్దు ఈ ఫుడే కావాలి అని డిమాండ్ చేయడం తప్పుకదండి
అంటే ఫుడ్ బాలేనప్పుడు చెప్పాలికదండి అలా అని వాళ్ళు పెట్టిందే దీన్
ఉమ్ ఇంకేంటండి
ఏం లేదండి టివి అప్లై చేయాలని చూస్తున్నాం ఏవి రాట్లేదు
అవునా
మేమే చార్ట్ జీపీటీలో ట్రై చేసి ఎతుకుతున్నామండి
అవునా
కానీ అవి కూడా హ్యాండ్ ఇస్తున్నాయి
ఓకే నార్మలే అండి ఇంక జాబ్ రావడం అంటే చాలా కష్టంగా ఉంది సిచ్యువేషన్
ఆ అండి ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఐటికి చాలా డిఫికల్టీగుంది
ఉమ్ మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో ట్రిప్కెళ్ళారా అండి
లేదండి వెళ్ళలేదెప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇల్లు స్కూల్ పొల్లం అంతే
ఒకే మీక్ పొలం కూడా ఉందా అండి
ఆ ఉందండి
నాక్ చాలా ఇష్టం అండి పొలంలో చల్లగాలి గ్రీనరీ చాలా బాగుంటది కదాండి
బాగుంటదండి అంటే వర్క్ చేస్తే తెలుస్తదండి మీకు ఉర్నే చెట్ల కింద కూర్చుంటే ఏం తెలిదు
మేము చెట్ల కింద కూర్చుంటాం అన్ని అనీ చెప్పడం లేదండి బట్ మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది ఎలా ఉంటది సిచ్యువేషన్ ఎలా ఎల చే స్తాము అనేది మీకు తెలుస్తుంది బట్ నేను ఎప్పుడు అంత ఎప్పుడు పొలం దగ్గ ఏళ్ళలేదంటే ఎప్పుడు చూడలేదు సినిమాలలో తప్ప
అంటే సినిమాలలో చూపించే జస్ట్ వాళ్ళు సినిమాటిక్ లాగ ఒకటే చూపిస్తారండి చాలా డెప్త్ ఉంటది అందులో కూడా
ఓకే అండి ఈసారి అన్ని కనుక్కుంటాలెండి పొలం గురించి అంతా నా ఫ్రెండున్నా రు సో వాళ్ళకి ఆ కాల్ చేసి కనుక్కుంటానండి
ఉమ్ సరే అండి కనుక్కోండి
ఉమ్
మీరేం ట్రై చేయలేదంటి బయట
ఏంటండి జాబ్స్ గురించా నేను ట్రై చేస్ స్తున్న ఉన్నా అండి బట్ రావట్లేదండి జాబ్స్ చాలా కష్టంగా ఉంది చెప్పారు కదండి మీరే చెప్తున్నారు చాలా కష్టంగా ఉంది అని చెప్
అంటే రిఫరెల్స్ కొంచెం ఈజీనే కదండి ఎవరైనా రిఫరల్స్ ఉంటే ట్రై చేయం
రిఫరల్స్ ఉన్నా కూడా హైరింగ్ అనేది వాళ్ళు తీసుకున్ తీసుకోడాన్ని బట్టి ఉంటది కదండి రెఫరల్ ఇచ్చారు అని అంటే వాళ్ళు హ హైరింగ్ లేకపోయినా కూడా రెఫరల్ ఇచ్చి వేస్ట్ కదా
అ అండి అంటే వాళ్ళు హైరింగ్ లేందే రిఫరల్ ఇవ్వారు కదా కొంతమంది మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళయితే బాగా అడిగి చెప్పచ్చు
నాకు అంటూ ఫ్రెండ్స్ ఎవరూ లేరండి
అంటే స్కూల్ డేస్ నుంచి ఉంట్ స్కూల్ డేస్ కాలేజ్ డేస్
ఆహా లేదండి ఉన్నా కూడా వాళ్ళు మోసం చేసి ఎళ్ళిపోయారండి
ఉ
సో అన్
మీ బ్రదర్స్ రిలేటివ్స్ ఎవరు లేరా అండి
ఆ బ్రదర్స్ అ బ్రదర్ కూడా ఉన్నారండి నార్మల్ ఫ్యామిలీ
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి ఆ
ఆ అండి ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు బట్ వాళ్ళు వేస్ట్ అండి ఫ్యామిలీ మెంబెర్స్ నేమ్ కి మా మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ అంతే
ఏమి అండి
ఎందుకు అంటే ఇంకా
హలో అండి మీ వాయిస్ వినిపించట్లేదు
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుందండి మీ వాయిస్ హలో
అండి
ఆ ఇప్పుడు వినిపిస్తా ఉందండి
ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడ కుళ్ళుండేవాళ్ళు ఉంటరు కదండి అ అట్లా
ఆ ఉంటారండి కానీ ప్రతి ఒక్కరు అలాగా అంటే ఉండరు కదా ఎవరో ఓరు మంచి వాళ్ళు కూడా ఉంటారు ద హలో హలో మీ వాయిస్ వినిపిచ్ మీ వాయిస్ విన్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి హలో హలో
హలో ఇప్ ఇప్పుడు వినిపిస్తుందా అండి హలో హలో